హలో
ఆ బాగున్నామండి
ఆ మేం కూడ బాగున్నాం అయిపోయిందా ఆ మది కూడ అయింది
ఏం తిన్నారు
మది అది వంక
వంకాయ ఎక్కడ మీది
మాది ఇక్కడనే లోకలు
లోకల
ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు ఇంట్లోనే ఉంటా ఇక పిల్లల స్కూల్కి వెళ్ళి ఇ ఇప్పుడు వస్తారు ఇక ఫోర్క బిజి బిజినే అయితేయి ఖాళీగానే ఉంట మీరు హాస్టల్లో ఉంటార
హలో
మీ హాస్టల్ల్లో ఉంటార
ఆ ఆ హాస్టల్లోనే ఉంటామ్
జాబా ఆ స్టడీ అ
స్టడీ
తడి ఉహు ఊ ఏం తిన్నర్ మళ్ళంచులో ఆం పెళ్ళయింది ఇద్దర్ పిల్లలు బాబు సెవెంత్ పాప ఫిఫ్త్ క్లాస్
అవునా
ఉమ్ ఉహ్మ్
స్కూల్ కెళ్తున్నార మీ పిల్లలు
ఆ స్కూల్ కెళ్తరు
హ్
అ హ్ హ్ టేన్ స్టడీ ఏస్తున్నరు
నేను ఫార్మసి ఉం మీర్ ఇంట్లోనే ఉంటారా
అవును ఇంట్లోనే ఉంట
మ్ మీ పేరేంటి
నా పేరు నుస్రత్ నామా నయ్ బులాగ్ మనది
హ
అ అహ్మ్ మీరు చెప్పద్దు ఏమో అన్నారు అక్క అయితే టా అంటున్నా
ఆహ
పేర్లు చెప్పుకోవద్దు అని ఆయన అన్నారు
అ
ఊమ్ ఇంకా మీదేంటి కాలేజ్ టైమింగ్ టి
కాలేజ్ టైమింగ్ నాలుగిటి దాకా కానీ యాం ఎగ్జామ్స్ జరుగుతున్నయ్ సీనియర్ వాళ్ళకి మ కాఫ్ డే ఇవాళ
అఫ్ డే నీ ఏ ఇయరు ఏమ్ టేకా మీరు
అ
ఏది చదువుతా అన్నరు ఎమ్ టేకా బీ ఫర్మ్ అ బీ ఫర్మ్ ఇప్పుడే ఫస్ట్ ఇయరేంది
ఆ ఫస్ట్ ఇయర్ ఇప్పుడే
మరే హాస్టల్ ఫుడ్ బావుందా ఉహ్
ఏ యాస్టల్ ఫుడ్ ఎట్లుంటదండి ఇంట్లో ఉన్నట్
ఎహిహి ఇహ్ ఎక్కని కొన్ని హాస్టల్స్ తైతే కొద్దిగ బానే ఉంటిగా
కొన్ని బావుంటాయిగా ఇంక కొన్ని అట్లట్లా చేస్తారిగా ఎంతగాదన్నా ఇంట్లో ఉన్నట్టు ఉండదు కావట్టి తినాలి ఏదో ఓటిగా
ఆ ఈ ఆకలైతదిగా అడ్జస్ట్ చేసుకోవాలంటరు
ఆ
మరేం కర్రీ తిన్నరు
ఇవాళ ఏంటి టొమాటో పచ్చడాన్ను సాంబార్ చేసిళ్ళు
ఉహు
ఉ
మార్నింగ్ టిఫిన్ ఉంటది మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ చపాతి
ఆ లేదు ఈవనింగ్ కూడా డిన్నర్
ఉం స్పయిసియుంటై
రయిషా ఆ
ఉహ్మ్ మీ ఫ్రెండ్స్ గిట్లా అందరూ కలిసి ఉంటుందా
ఆ
మీ ఫ్రెండ్స్ ఉన్నార మరి తెలిసిన వాళ్ళు హాస్టల్లో
ఉన్నారు ఫ్రెండ్స్ ఉండరా ఇగ అందరు ఫ్రెండ్స్ఎ
కా
ఉం
మీరు ఎందరు సిస్టర్స్ మీరెందరు సిస్టర్సు బ్రదర్స్
నాకొక్క అన్నయ్య
ఆహా
ఇద్దరము
ఇద్దరన్నయ్యలా
ఉ ఆ మేమీద్దరం
అన్నయ్య ఏం చేస్తరు
అన్నయ ఉం బిటెక్ సెకండ్ ఇయర్ నేను హైదరాబాద్ లో చదువుతడన్
ఆహా
ఆ
మీ డాడి ఎం చేస్తరు
డాడీ మాక్ ల్యాండ్ ఉన్నది భూమున్నది
ఉ
ఆ దాంట్లోనే ఇగ చూసుకుంటడు అవ్వే
అదే
ట్రాక్టర్ ఉంది
ఉహ్
ఇంగ పని చేస్తే అవన్నీ వసూలు చేసుకుంటూ డబ్బులు అవి ఎస్
ఆహా
ఉ
ఇంకా
మీరేం వర్క్ చేర మరి ఇంట్లో ఉంటారు కదా
ఎ ఏం చేయను ఇ నాకు పిల్లలే చిన్నళ్లు ఇగ వాళ్ళ స్కూలు మన్ని మంపుడు మధ్యాహ్నం లంచ్ ఏ అది ఇది చేసుకునే వరకే మాకు అదే టైం అయిపోతది దా మళ్ళ ఇప్పుడస్ త్తరు ఇగ మల్ళ ఈవినింగ్ స్నాక్స్ అంటారు మళ్ళీ సాయంత్రం ట్యూషన్ మళ్ళా నైట్ వన్ ట ఓ నాక్ అస్సల్ టైమేసరిపోదు
అవునవును పిల్లలుంటే అస్సల్ టైం ఉండదు
ఉ
ఉ
ఇగ కొద్దిగా వాళ్లు స్కూల్ కు వెలీతేనే గా వన్ టూ అవర్స్ మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం ఇక ఎప్పుడు వచ్చిదంటే ఇ బిజీ బిజీనె
అవునవును
అ అకా ఇల్
ఇంకా మరి
ఇకా ఏం చేస్తున్నారు చెప్పాలి
ఉ
పండుకుంటారా మధ్యాహ్నం కోద్దీసేపు
మధ్యాహ్నం పడుకొనికి టైం ఉండదు మేము కాలేజ్ కి వెళ్తాం కదా ఈ టైకి పడుకున్నాంకో రేపు ఆ టైంకే కాలేజ్లో నిద్రోచ్చు అందుకే అందుకోసమైనా పడుకోకుండా ఉంటాం ఇక
ఆ ఎవరికి అరే రెస్ట్ తీసుకుంటారడి
ఆ ల్యాబ్లో మేము మూడు గంటల దాకా నిల్చోవాలి ఆ అప్పుడు నిద్రా పోతే ఇకా బయటికి దోల్తారు
స్టిక్టే నా కాలేజ్
ఆ కాలేజ్ స్టిక్టే
ఏ కాలేజ్ పద ఏంటిది
అది శివాని
శివాని
ఎక్కడ మీది లోకల్ ఇక్కడ
అంటే ఇందులో ఊరి పేరు చెప్పొద్దు తమ నా పేరు చెప్పద్దు అని అన్నారు అంటే అందుకే నేను చెప్తాలే ర్క్ చేయద్ద్దంట కదా ఏప్డు ర్ చేయొద్ద్దంట కదా అ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చేస్తున్నారా ఇది
ఆ నా ఫ్రెండ్ సైడని అక్క వాళ్ళు చేస్తారు సీనియర్ అక్కళ్ళు
ఆహా
ఆ
మొత్తానే చెప్పింది చెప్తే నేను ఇవాళనే ఫస్ట్ టైం మీరు ఫస్ట్ ఇప్పుడేనా జాయిన్ అయింది నేను కూడా ఇవ్వాల్నే
అవునా
మొన్న యాడ్ అయి చేసినా కానీ ఇంకా టాస్క్ అయితే ఇవాల్టి నుండే స్టార్ట్ అయింది
ఆ
టిక్ ఏమన్నా ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారా ఈవెనింగ్ ఏమన్నా స్నాక్స్ ఇస్తార హా
ఆ స్నాక్స్ అంటే ఇగ టీ పెడతారు
ఆ ఇస్మాక్స్ ఏమి ఏమియాలే స్నాక్స్ ఏమి ఇయ్యరు.
స్నాక్స్ ఏమి ఉండయ్ ఇగా మనమే కొనుక్కుండు బయటకి ఓయ్
ఆహి అదే ఈవినింగ్ది చాలా మంది స్నాక్స్ తిండుడు అలవాటు ఉంటాది గదా ఏముండదా
ఇంగా ప్రైవేట్ హాస్టల్స్ లో స్నాక్స్ ఎక్కడా
హాఓ
అసు స్నాక్స్ ఏం ఉంటాయ్గా
చిన్నపిల్లల హాస్టల్లాకైతే ఉంటాయ్ కదా
ఆ
పిల్లల్ ఉహ్ మాది బిజినేస్ఏ మా ఆయన బిజినెస్ జేసారు.
ఆ
ఉహుహ్
ఇగా మీరు బిజీ ఉంటారు ఫులు
యా ఇగా నేదిగా ఇది జేయా
వస్తాడా వచ్చి అవి పిల్లలు కొచ్ ఇంకా కొంచెసైతే
ఆ అవును వెళ్ళేది గూడా ఇగా తిట్టారానికి నానిది వస్తడు. మన త్రీ థర్టీ స్టార్ట్ అయితది. మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అంది ఇప్పుడు ఈవినింగ్ తొదరగా ఇచ్చిపెడ్తారు. త్రీ తర్టీ క్వటర్ టు ఫోర్ కి ఇంటికి వసరు ఇగా. ఈ యస్తే ఇగా ఒకళ్ళ ఫోన్ అంటారు. ఒకడ్ టీవీ అంటాడు ఇగా దైగా జేసరు ఇగా ఇగా వాళ్ళ వెనుకనే ఉండాలి ఇగా ఉహ్ ఉహ్ ఇంకా